హలో హలో వినిపిస్తుందా
ఏం చేస్తున్నారు
ఏం లేదు కలిగున్నం మీరు
మేము కూడా ఖాళీగానే ఉన్నాం
తిన్నర
అ లేదండి ఇంకా తినలే
ఎందుకు
ఆ
ఎందుకు
అ తెలిసినొల్లలెక్కనే అంటే మాట్లాడు ఏం కాదు నార్మల్ మాట్లాడొచ్చు ఇగ ఆ ఓకే ఏ త్త నమ్మదీ
ఏం లేదు అట్టిగానే కూసున్న
ఇంకా లేదయే కిరాయిలేల్లాయి రోజు
కిరాయం లేదు వర్షం పాడి కన్సల్ అయింది
వర్షం పడ్డాద అక్కడ
పక్కకు పక్కకు వర్షం పడ్డది మా బండుట్లా క్యాన్సల్ అయింది
అవునా ఇంకా ఎవరెవరదంట్ల డౌన్లడ్ చేస్నావ్
ఒక్క అతరు దాంట్లో నువ్వు చేసినవాట కదా
ఆ చేసిన
వన్ ఇయర్ చె చెప్పును
మరి ఓపెన్ చేసి నేను చెప్పినా కానీ నేను డౌన్లోడ్ చేయలేదు అనుకుంటాను అంటే డౌన్లోడ్ చేపిచిన బట్ మళ్ళా మనీష్ ఒకటి అది వా ఫామ్ అమ్ముతుందిని నింపిన తర్వాత నీకు రెండు రోజులలకు మూడు రోజుల రిఫ్రెష్ అస్తుంది అని చెప్పాను
అ
ఏం కూడారా
బెండకాయపులు చేేషట్ంట
ఓ
ఇకా పోలు ఈరోజు మొత్తం ఖాళీ కావచ్చు ఇక పోయినా ఒకటి ఎంత
పతికి పతికిరయి పదిడు వంట
ఏనా గంధ తక్కువ
మీ ఇక్కడకి ఇక్కనే క్రాస్ పడుదు
క్రాస్ రోడ్ లేపో మా వర్షంబ మరి ఇప్పుడు పత్తి ఇట్లా బయట పెడతారు కదా అక్కడ గ్రౌండ్లా మ అంటే లోపలి పెట్టినాేమో చెషడ్టి కింద పెట్నాేమో ఏం కాదు సడన్ గా వర్షం కొట్టింది కదా అంతేమవుతుంది ఇప్పుడు మరి
కవర్ కపుతారు
ఇప్పు కంద నాంత కద
ఏంగ్ అది కింద అవగ రెం వోల్ ఉల్లారే తులంటి గడ
ఏం కదా కాట మళ్ళా
ఎం ఎ రెండు మూడు రోజులు మలు రెండు మూ రోజలు మలు